హలో ఆ వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా అండి?
ఆ వినిపిస్తుందండి.
ఏమండి? ఏం చేస్తుంటున్నారండి
ఏం చేయలేదండి ఊరికే ఉన్నా మీరేం చేస్తున్నారండి
నేనేం చేయలేదని చదువుకుంటున్నానండి
అవునా అండి ఏం చదువుతున్నారండి మీరు
నేను వచ్చి రియాక్ట్ చేసి చదుతున్నానండి
అంటే రియాక్ట్ చేసి అంటే ఏంటండి మంచిగ కొంచెం చెప్తారా నాకు ఐడియా లేదు అది
అంటే రియాక్ట్ జెస్ అనేది ఒక ఫ్రంటెన్ టెక్నాలజీ అండి రియాక్ట్ జేసే ఒక ఫ్రేమ్వర్క్ అండి మామూలుగా అప్లికేషన్స్ ఫాస్టుగా బిల్ చేస్కోడానికి మనం రియాక్ట్ జెస్ అప్లికేయల్ రియాక్ట్ జెస్ కంటే ఫ్రంట్ అండ్ టెక్నాలజి యూస్ చే స్తామండి
అంటే దాని వల్ల ఏం ఉపయోగం అండి ఇప్పుడు మనము
మనం ఇప్పుడు అప్లికేష న్స్ అప్లికేషన్స్ బిల్ చేయొచ్చండి ఇప్పుడు మనం వాడుతున్నాం కదండి వాట్సాప్ ఇన్స్టగ్రామ్ యూట్ ట్యూబ్ ఇవన్నీ అప్లికేషన్ అప్లీ అప్లికేషన్స్ అయినా అలాంటి అప్లికేషన్స్ మనము డైనమిక్గా బిల్డ్ చేస్కోడానికి ఫాస్ట్గా బిల్డ్ చేస్ కోడానికి మన రియాక్ట్ చేసా అని ఒక ఫ్రేమ్ వర్క్ అండి
అవునా అండి టిఫిన్ తిన్నారా అండి మీరు
ఆ తిన్నానండి మీరు తిన్నారా అండి
ఆ తిన్నామండి ఏం తిన్నారండి మీరు
నేన్ దోస తేట్ని తిన్నానండి మసాల దోస మీరండి
నేనే గుడ్లు తిన్నానండి
ఓ ఏందండి మార్నింగ్ మార్నింగ్ మీరు గుడ్లు తిన్నారు
ఏమండి మా అమ్మ ఎప్పుడు చూసినా వారంలో ఐదు రోజులు దోసలే ఏస్తాదండి నాకు దోసలే తినబుద్ధి కాదు
బాగుంటయి కదండి దోశలు రోజుకోదోశ మసాలా దోశ ఓ రోజు ఎరగడ్ల దోశ ఓ రోజు
నాకు ఇష్టం లేదండి దోశలు
ట్రై చెయలే కదండి మీరు ట్రై కూడా చేయ్యకనేలా అని చెప్తారండి
ట్రై చేష్ నానండి నాకు ఆ స్మెల్ పడదండి వామిటింగ్ వస్తుంది
అవునా మంచిదండి
ఆ మీరు ఎన్ని దోశలు తిన్నారు
నేను మూడు దోశలు తిన్నానండి
మూడా అన్ని తింటారా అండి మీరు
తింటనండి ఇ మూడు తక్కువే కదండి
మూడు తక్కువేంటండి మీ కడుపు పెద్ద తింటారేమో మీరు కదా
ఈ మీది ఏమన్న ముప్పై దోసలు అనుకున్నారా తింది మూడు దోసలేనండి
అవునులేండి మీకు ఇష్టమేమో కద దోశలు బాగా
అవునండి
ఆ అండి మధ్యాహ్నం బోన్ చేశారా అండి
ఆ లేదండి ఇంక చేస్తుందండి మా మమ్మీ మీరండి
నేను కూడ తినలేదండి మేము టూ థర్టీ త్రీకలా తింటాము
ఏం వంట అండి మీది ఈ రోజు
నాకు తెలీదండి మా అమ్మ ఏదో చేస్తుంది ఇంకా నేను వెళ్ళి చూడలేదు మీరు మీదేం వంట
ఏమో అండి నాకు కూడా తెలీదు మా అమ్మ ఎర్రగడ్డలు లేవ్ అంటోంది తావెల్నా
మరి వెళ్ళొచ్చు కదండి పాపం ఇప్పుడు వంట చేయడానికి కావాలి కదా
కావాలి కానీ వెళ్ళేకోపిక లేదండి
మరి వెళ్ళే కోపిక లేకపోతే ఎలా వస్తుందండి వంట మీకు
అదే ఉన్నవాటితో చేస్తుతున్నండి
అవునండి మీ డాడీకి ఫోన్ చేసి చెప్పచ్చు కదండి తీసుకోని రమని బయట నుంచి వచ్చేటప్పుడు
అవునండి చాలా మంచి ఏడియా నాకు ఇప్పుడ తగ్గించ చేయాలి
నే అన్ని చేసి చెప్పండి ఎందుకంటే బయట ఉంటరు కాబట్టి తీసుకొనోస్తారు
ఆ సేజ్ ఫోన్కాల్ ఎంతసేపు మాట్లాడాలండి ఒకాల్ కి
పది నిమిషాలండి
అవునా అండి ఉప్ప మళ్ళీ పది నిమిషాలు మాట్లాడలా ఆ
డిస్కస్ చేయకూడదు అలాంటిది ఆ కేమండి విశేషాలు మీరు ఏం సినిమాక్పెళ్ళలేదా
లేదండి అంత టైం కొంత ఖాళీగా లేను టైం పడుతుందండి
వేళ్లొచ్చదండి లెనిన్ సినిమా బాగుందంట కదా
మీరు వెళ్ళారా అండి
మేము వెళ్తామ అండి కానీ అవి మా చెల్లి వేస్ట్ది రాదంట అండి
ఎందుకుంట అండి అమ్మ ఎందుకురాదంట
ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదంట అండి తన ఫ్రెండ్తో బయటకేళ్ళాలంట అందుకు మా మమ్మీ అడుగుతున్న కూడా మమ్మీని కాదని వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తుంది
ఆ స్కూల్ ఫ్రెండ్స అండి వాళ్ళు
ఏం ఫ్రెండ్స్ అండి వేస్ట్ గా వాళ్ళు కూడా
ఆహ
అవునండి ఇంకేంటండి ఏం కూర మీది
తేలిదండి మేబి పప్పేమో అడగాలండి ఏంట ఉన్నారా మీకు అంత ఇంపార్టెంటా
ఆ అంటే లేదండి ఏదో మీది ఏం చేసుకున్నారో తెలుసుకుందాం అని అంతే ఆ
ఎం లేదండి
ఆ ఇంకేటండి విశేషాలు మరి మీరేం చెప్పండి ఏదన్నా కొత్తగా
మీరే చెప్పాలండి మీరు చదువుకోలేదండి అంత ఖాళీగున్నారు
రియాక్ట్ చేసే పాటు ఇంకా ఏమివచ్చు మీకు
నాకు ఫ్రంటరింగ్ టెక్నాలజీస్ వచ్చిండి హెచ్ టి ఎంఎల్ జావా స్క్రిప్ట్ అంటరుగా అండ్ బ్యాకింగ్ పైతోనండి అండ్ ఎస్క్యూఎల్ ఆ అండి అంటే అన్ని వచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్నానండిఅండి ప్రతిది
అవునులేండి ఆ ఇప్పుడు హెచ్టిఎంఎల్ అంటే వెబ్ ప్లేస్ డి ఆ డిజైన్ చేసేది కదండి అప్లికేషన్స్
ఆవునండి అవునండి
అవునులేండి ఈస్ట్రియల్ రాదా మీకు
వచ్చండి స్కీల్ కూడా వచ్చు నాకు కొంచెం చెప్పానండి ఎసుపీల్ డేటా వేసెస్లో ఎస్పీఎలే
అవునులేండి మీరు మరి జాబ్స్కి ట్రై చేయ్యట్లేదా ఏంటి
చేస్తున్నానండి
ఎట్ల చేస్తున్నారు ఇంట్లో ఉండ కూర్చుంటే రాదు కదండి
అ అష్టిస్తున్నానండి డ్రైవ్ ఇస్తున్నా రావాలి కదండి అది ఏమనా కొట్లో బిస్కెట్ ప్యాకెటండి వెంట ఒచ్చేకి
కాదులేండి కానీ మీరు కొంచెం ఎక్కువ ప్రయత్ ఇంచాలి కదండి ఎప్పుడు ఆ ల్యాప్టాప్ ముందర ఒకటి యేసుకొని గూర్చుంటే కాదు కదా
ఆహ లేదు లే ప్రయత్నించాలి మీరేం జేస్తుంటారని ఖాళీగా ఉన్నారు
ఎ నేన్ లేదండి ఎల్లి చిన్న చిన్న వర్క్స్ చేసుకుని మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటానండి
అవునండి పెద్ద హెల్ప్ చేస్తున్నారు చదువుకోవడం ఏమి చదువుకోవడం ఏమి లేదండి మీది చదువుకుండేద్ ఏమి లేద్
టూ ఫ్రైడే చదువుకుంటానండి సాటర్డే సండే ఏదన్నా వర్క్ చేసుకుంటానండి ఏదన్నా మమ్మీ హెల్ప్ చేయడం ఇంట్లో పనులు అల
పెద్ద ప్లానింగె అండి మీది
హవునండి టైమ్ ను యూటిలైజ్ చేసుకోవాలి కదండి
ఆ చేసుకోన్ చేసుకోన్ బా చేసుకోండి
ఇప్లై చేసుకుంటారండి టైమ్ని
లేదండి నేన్ చాలా వెస్ట్ చేషూంటాను
చెయ్యకూడదండి టైం పోతే రాదండి మీకు తెన్ని తెలిసు గూడ ఎందుకు వేష్ చేస్సారండి
ఏం చేయనండి అన్ని పనులు జేస్తున్నాను
ఆవునులేండి మీకిష్టమైన ఫుడ్ ఏంటండి
దోషా అండి
ఎప్పుడు దోశ దోశ దోసేనాండి ఇంకేం వెర్
ఓ అవునండి దోశనే అండి మీకండి వి చికెన్ అండి
నాక్ ఎక్స్ ఇష్టమండి
అహా
అవునండి ఆ న్ రోజు తిననండి రోజు దింటే మా చెల్లేడుస్తుంది
మీంట్లో గుడ్లి స్టాక్ ఉంటాయనుకుంటా కదండి అయిపోయింత వరకు మీరు తింటూనే ఉంటారనుకుంటా
లేదండి ఒక డేజన్ తెచ్చుకుంటే టూ డేస్ త్రీ డేస్ కయిపోతాయ్
అది తెలుస్తుందండి మీరు గుడ్లు గుడ్లు లేపేసేటట్టున్నారు
అదేనండి ఇట్లా మా చెల్లి గూడా సేమ్ ఇలానే అంటుందండి నేను గుడ్లు తింట్ తాను చాలా నొప్పిస్తదనమాట ఆ పిల్లకి
మ్మ్ హు
ఆ పిల్లా తినదు నన్నీ తినేదండి అలానే పెట్
తినాలండి ఏదైనా కానీ లిమిట్ గా తినాలి రోజుకి ఒక వారానికి ఒ రెండు మూడు గుడ్లు తింటే బాగున్
వారానికి రెండు మూడు గుడ్లు తింటే హాస్పిటల్లో పడతామండి డాక్టర్ ర కనీసం డై రోజు రెండు గుడ్లు తినమని చెప్
అహ్ కోలా ఫామ్ ఉందండి మీకి
కోళ్ల ఫమ్ లేక్ పోయినా గూడ తినాలండి లేక్ పోతే కష్టం అంటా అండి మీలాగ జుట్టు ఊడిపోతుందండి గుడ్లు తినకపోతే
ఓహో మే డబ్బులను గుడ్లకే పెడతా అట్న్నారండి
అవునండి పెట్టాల గాదండి మళ్ళా మన హెల్త్ కన్నా డబ్బులు ముఖ్యం కాదు కదాండి ఆ బ్రౌనీలు ఆ వ్యాఫిల్ తినే కాన్నా మనం ఇల్లా తినాలె గుడ్లు చికెను ఫిష్ అలా తినాలండి
అవును అవును తినను తిన్నను బా తిన్నను లేదండి తిననండి నేను
హవునా అయ్యో రేప్ సండే ఫిష్ తెప్పిస్తానండి మా డాడీ తెలి ఫిష్ ఫిష్ కర్రీ
చేసుకోన్ చేసుకోండి
అవునండి ఇంకేం మీరేక్కడ ఊరు వెళ్ళలేదా అండి మీరు
లేదండి నేను ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడికి వెళ్ళాలని కొట్లేదు డబ్బులేవండి లేరండి మా బంధువులందరు లేరు
ఎక్కడ్కెళ్ళారండి
ఆ కొంతమంది లేరండి కొంతమంది ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది ఉన్నారండి కానీ వేస్ట్ వాళ్ళంతా ఏం పట్ ట్టించుకోం ఎక్కువ
వున్లేండి ఉన్నా ఉన్నా ఉన్నా లేనట్టే లేండి వాళ్ళు
మ్మ్ అవునండి
అంతేలేండి ఏం పని మనకు కూడా వాళ్ళతో
ఆ అంతేలేండి అంతేలేండి ఎంతైందండి టైమ్
కి వన్థ వన్ ట్వంటీ ఫోర్ అయిందండి ఇంకొక మనం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మాట్లాడాలండి ఇంకా హ మీరు పల్లపులు ఇలా అడకూడదండి ఆ మీకు కు వంటలు వచ్చ అండి
లేదండి నాకు రాదండి
మీకు తినడం ఒకటే వస్తుందా అవునండి మీరు వాకింగ్ అలా చేస్తారా ఏమన్నా
అవును చేస్తామండి
రోజుకి ఎంతసేపు వాకింగ్ చేస్తారు
అండి నేను వచ్చిన వెంటనే వాకింగ్ చేస్తాను మీకేమన్నా తిని చేస్తారా అండి
మీకు కాలు నొప్పివ అండి అంతంత సేపు చేస్తే
లేదండి నాకు ఆల్రెడీ అయిపోయింది
అవునా అండి నేను కూడా చేస్తానండి ఓ థర్టీ మినిట్స్ చేస్తేనే ఆయాసం వస్తు స్తుంది బాడీ లా
చానా లావు ఉన్నట్టు ఉన్నారు కదండి మీరు
అవునండి అవునండి అందుకే ఆయాసం వస్తుంది అందుకే కొంచెం కొంచం నేను పో లేదు అంత లేదండి సిక్స్టీ ఉన్నాను
సిక్టీ ఉన్నారా
అవున అండి
లేదు నాకు తెలిసిఏమన్న ఎయిటీ ఏమన్న ఉంటారు అందుక
మీరేమనా చూ మీరేమన్న చూసార అండి మీరు నన్ను ఏమన్నా
అంటే మీరు ఆయాసం మీరు థర్టీ మినిట్స్ కే ఆయాస పడుతున్నారంటే మీరు మీ బి ఎయిటి ఏమన్న ఉంటారేమని నేను అనుకుంటున్న అండి
లే సిక్స్టీ ఉన్నా అంతే అండి మీ మమ్మీ ఏం చేస్తుందండి
మా మమ్మీ తెల్లవాయలు తెస్తుందండి
మీరు హెల్ప్ చేయొచ్చు కదండి అలాంటివి చిన్న చిన్న వాటికన్నా పాపం ఆమె ఎంతని చేస్తుంది అన్ని ఆమె చేసుకోవాలంటే ఆమె కూడా మనిషే కదండి
చాలా మంచిదని చేస్తుందండి
అవునా ఏమి హెల్ప్ చేశారండి ఆమెకు
దోస ఏసానండి పొద్దున
ఆమె టిఫిన్ తినింద అండి
ఆ తినీదండి దోస అండి
ఎన్ని దోసలు తినింది అంటది అండి
తెలీదండి నేను అడగలేదు
అడగాలి కదండి ఐ మీన్ బాగా చూసుకోవాలి కదండి మీరు అట్లా వదిలేస్తే ఎలా ఆమెను
మనకు తెలిదండవి
ఊ ఇంకేంటండి విశేషాలు స్నాక్స్ ఏంటండి సాయంత్రానికి
స్నాక్స్ ఏం లేదండి
అవునా అండి
డి
ఏంటండి ఏదో చెప్తున్నారు వినిపించ
మీరేం తింటారండి
నేను మా ఫ్రెండ్ చెప్పారండి ఇక్కడ కూడా నూడిల్స్ బాగుంటాయని ఏం తెచ్చుకుందాం అని ఆలోచిస్తున్నాం
మీకు ఎప్పుడు చూసినా ఈ ఫస్ట్ ఫుడ్ పిచ్చి ఎక్కువ అనుకుంటా కదండి
ఏదో అండి క్రేవింగ్స్ వస్తుంటాయి ఇంకా తప్పదు కదా వీకెండ్ అండే వాళ్లకి క్రేవింగ్స్ వస్తాయి
అందుకే మీకు ఆయసం వస్తుంది ముప్పై నిమిషాలకి
అదేకా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి ఏం చేద్దాం
చేసుకోవాలండి చేసుకోవాలి తప్పదు
అదే అదే అండి ట్రై చేస్తున్నా హా
ఆ సరే అండి
బాయండి
బాయండి